హలో వినిపించట్లేదా
ఆ హలో వినిపిస్తాందండి
ఆ వె తీసుకు స్తుంది
ఇప్పుడు వినిపిస్తాంది బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాన మడి ఎప్పుడు వెళ్తుంట్రారు పండక్కి
బుధవారం
ఆ ఫుల్ రష్ ఉంటది కాబచ్చటి పండగ వెళ్ళే వాళ్ళకి
ఉంటది తెలవాల ఉగాది కదా
ఆ అ తెల్లవరవుగాది ఆ మీకు ఏం కర్రీస్ అంటె ఇష్టమ అండి శీరావన్నా మీ పండుగ తర్వాత
వారం రోజులకు వస్తది అది ఇంట్లో ఇస్తారా
మేము ఇంట్లోనే చేసుకుంటామండి ఇంట్లో చేసుకోని సాయంత్రం టెంపుల్ కి వెళ్తాం ఇక్కడ మాకు సాయంత్రం చేస్తారు శ్రీరామనవమి
ఓ
సా ఉమ్ సాయంత్రం టెంపుల్ కి వెళ్తాం ఇగ పొద్దున మామూలుగా చిన్నగా వడపప్పు పాకం చేసి దేవునికి కొంచెం పులిహోర చేసి నైవేద్యం పెడతాం ఇగ సాయంత్రం మేము టెంపుల్కి వెళ్తాం శ్రీరాముం తలవాలు అయ్యాక ఉంటాము నైటు పదైతుది పదైదు వరకు మళ్ళీ ఇంటికి వస్తాము
ఇంట్లో చింతపండు పులిహోర చేస్త చేస్తారండీ నిమ్మకాయ పులిహోర నా
చింతపండు పులిహోరనే ఇష్టం అండి ఆ రోజు దేవుడికి చింతపండుదే చేస్తాము కొంచెం నిమ్మగాయది కూడా చేస్తాము చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి రెండు టమాటాల సైజు నానబెట్టుకొని మంచిగా చిక్కగా పులుసు పిస్కలా పిస్క్ పిసికి మంచిగా మసల పెట్టాలి మసలు పెట్టి మంచిగా అందులో కొంచెం
ఆ పులుసులో ఏమేమి వేయ్యాలి
కొంచెం పసుపు వేయాల మెంతి పొడి వేయాల అందులో రెండు మూడు పచ్చిమిరపకాయల్ గాని ఎండుమిరపకాయలు
మెంతిపొడి అంటే మెంతిపొడి జీలకర్ర పొడా ఓన్లీ మెంతిపొడి
ఒట్టిగా అయితే మెంత పొడి కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం జీలకర్ర వేసి మెంత పొడి చేేస్తాం కాబట్టి రెండు మిక్స్ చేసిందే ఎయ్యాల రెండు మూడు ఎల్లిపాయలు కూడా అక్కముక్కగా దంచి ఆ పులుసులోనే వేయ్యాల కొంచెం మిరియాల పొడి వేశి బాగా మసలనివ్వాల ఉప్పు ఒక స్పూను
పులుసు పిసుకుడే చిక్కగా పిసుక్కుంటాం కదా
చిక్కగా పిస్కుంటాం చిక్కాగా పిసుక్కున్న ఇంకా చిక్కగా కావాలి కదా అది ఇట్లా గుజ్జులాగా ఇట్లా కావాలి
వెల్లిపాయ దంచేస్తారా
ఆ ఎల్లిపాయ వేస్తే టేస్ట్ ఉంటుంది కదా అది వేరే టేస్ట్ వస్తుంది కొంచెం ఒక నాలుగు మూడు నాలుగు ఎల్లిపాయలు మాత్రమే ఎక్కువ కాకుండా కుడక కూడా వేసుకోవచ్చు కొంతమంది కుడక కూడా వేసుకుంటారు
కుడక వేసుకుంటే అన్నం ఇగ తెల్లారంత కొంచెం కదవుతుంది ఇ క అని కొడుకవయ్యారు
చాలా మంది వేసుకుంటారు సరే అయితే అది వేస్కో
మా సైడ్ అయితే మేమైతే ఎప్పుడు వేసుకోవాలి ఉప్పు కరివేపాకు ఎక్కవనే ఎక్కువనే వేసుకుంటార అండి పులిహోరలో పులుసులో కూడా వేస్తారా కరివేపాకు
కరివేపాకు కొంచెం పులుసు మసలంగా కొంచెం వేస్తాము ఇగ మళ్ళీ వైట్ అన్నం మంచిగా ఇట్లా బాగా పొడి పొడిలాగా పెట్టుకొని ఇక పోపు దినుసులన్నీ ఇక ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పోపు పప్పులో వేసి పల్లీలు శనగపప్పు మినపప్పు జీలకర ఆవాలు అత్ ఉన్నిస్ తి మంచిగా గోలిన తర్వాత ఈ కరివేపాకు వేసి పసుపు వేసి మంచిగా అన్నం అంత చల్లార పెట్టుకుంటాం ఒక గమాల లాంటి దానిలో పోసుకొని చల్లార పెట్టుకొని ఆ పోపు అంతా అన్నంలో వోసు తేస్తా ముందు ఉమ్ అన్ని అనగా వట్ వేస్తాం అన్నంలో వట్టేసి కొంచెం అన్నంలో ఉప్పు కూడా వేస్తాము ఉప్పు వేసి
అంటే ఉప్పేసి వండుతారా అన్నం దించిన తర్వాత ఉప్పు ఉప్పు వేసి కలుపుతారా
లేదు లేదు అన్నం దించినాక పొడిపొడైన అన్నం చల్లారిన తర్వాత ఉప్పు ఏయాలే
ఉప్పేసి కలుపుతారా అన్నానికి
హమ్ ఉప్పేసి కలుపుతం
ఇప్పి పోపును పటిస్తరేమో
ఉ పోపును అందులో పోసి మంచిగా కలుపుతాం కలిపినంకా అప్పుడు పులుసు వేసుకోవాలే లేదంటే కొంతమంది ఆ పోపులనే ఈ పులుసు అంతా కొంచెం ఆయిల్ ఎక్కువ పోసి పోసి కలుపుతారు కలిపి అన్లనే వట్టిస్తారు గని అం
ఏ అది మంచిగా ఉండది ఇప్పుడు ఇది వేరు వేరు గలుపు ఉంటనే అన్నం టెస్ట్ ఉంటది పులిహోరా
ఈ పసుపు ఇదంతా ఆయిలు అన్ననికి వడుతది ఊ
గనీ అది కరెక్ట్ అనిపించదు
ఆ ఇట్లయితే ఈ పసుపు ఆయిలు ఇవన్నీ పల్లీలు అన్నానికి మంచిగా పట్టుకుంటది అనమాట
రాన
ఆ ఆ పట్టుకుంటే మంచి టేస్ట్ తర్వాత ఇగ పులుసు ఏసుకొని చూసుకుంటూ కలుపుకోవాలే పులుపుదనము సరిపోద్దా లేదా అనుకుంటా
ఇప్పుడు అన్నానికి సరిపేయిన తర్వాత టా పులుసు ఏమన్న మి మిగులుతే ఆ ఉంటద నిల్వ ఉంటదా అండి
నిల్వ ఉంటది అది వట్టిగ వెడితే రెండు రోజులైనా ఉంటది లే గని ఇగ మేము ఫ్రిడ్జ్ నే పెట్టుకుంటాము ఒక చిన్న డబ్బాల వోసుకొని కొంచెం పో ఈ పోపు మిగులుతది గా వారం కాదు పదిహేను రోలుయినా ఉంటది అల ఉప్పు వేసు ఉత్తమ్ గద ఉప్పు మిర్ మిర్చి గూడ ఏస్తాం గాబట్టి ఉంటది
ఇది నేను అనేది పుల్ పులుసు చింతపా అది చింతపండు పులుసు
చింతపండు పులుసే చింతపండు పులుసులా పులిహోర పులుసులనే కొంచెం ఇప్ పోపు కలుపుతము అన్నట్టు కలిపి డబ్బాల ఓసి పెడతము
వట్టిగ అది వేడి అన్నంలో గూడ తిన చీ కథ
వేడి అన్నం అప్పుప్పుడు సైడుకు వేడనంలు గుడా వేసు కోచ్చు అది వారం రోజులై ఉంటది పదిహేనురోజులు అయినా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జిలో పెట్టుకొని తడంటదు మళ్ళ నీల్ లో తడంటొద్దు అంటతే ఖరాబ్ అయితది అట్ల అట్ల బాగుంటదది
చాలా మంది అట్ల నిల్వ జేసి పెట్టుకుంటరు పులిహోర పులుసును
పెట్టుకుంటరు కొంతమంది ఆ పులుసుల వట్టి పచ్చి నూనే వెసి బాగా మసుల వెడతరు పోపె యకుంట అట్ల గుడ చెస్తరు
అళ్ళకి ఇష్టం వచ్చినపూడు అప్పుడు ధీసిన వడతదది అప్పటికప్పుడు చేసి అతుంట కాని పడ మాత్రం అప్పడదప్పడి సిందితనే కరెక్ట్ అనిపిస్తది
మంచిగ అనిపిస్తది ఎక్కువ నిల్వకంటే మన ఎప్పుడు అవసరం ఉన్నంత చేసుకుంటేనే బాగుంటది అట్లా మీరు ఎలా చేస్తరు అలాగనే చేస్తరా
మేము గుడా అలనే జేస్తాం ఎప్పటిదప్పుడే జేస్తాం ఇట్లా నిల్వై పెట్కొ అది కానుగ రోజు
ఆ ఆ
నిలావిట్కో మేము
అదే అదే ఆ ఆ రోజు మందే నిమ్మకాయ తొందరగా అయితది ఇంకా నిమ్మకాయకీ అంత బాగా టైం పట్టదు
నిమ్మకాయ అంటే తింటా
అవున్ ఓన్లీ అన్నం వండుకోని నిమ్మకాయలు రసం తీసి పెట్టుకొని పోపు పెట్టుకొని కలుపుకోవడమే ఇగ అది తొందరగా అయిపోతుంది అట్లా
నిమ్మకాయ కన్నా చింతపండు పులిహోరనే వేరే టేస్ట్ అది పండుగ లాగా అనిపిస్తుంది పండుగ రోజు
ఉహ్ ఉహామ్
అదే మర్లీ సీత రాముల కళ్యాణం రోజ అయితే తప్పకుండా
తప్పకుండా చేస్తారు పులిహో తప్పనిసరి చేయాలి ఇంకా చాలా మంది మామిడికాయ తురుగు వేసుకొని కూడా కూడా చేస్తారు
అది ఉగాదిరోజు చేస్కోవల్ మాకైతే కాని
ఒక న చేస్తారు అప్పుడు కూడా చేసుకుంటారు మామిడికాయలు ఉంటే తురంగ తీసి పెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్ లో
ఎంతయినా చిత్రపండు పులిహోరనే శ్రీరావణ మంచి కనిపిస్తుంది మా ఇంట్లో అయితే ఫస్ట్ ఉండాలి అట్లు తీసుకుంటాం కాబట్టి అది ఆ రోజు అట్లు చేస్తేనే అది ఒక పండుగలాగ అనిపిస్తుంది
ఆ పులుసుకే బాగుంటాయి పులుసు దాని మీ ఎది రాదు మంచి టేస్ట్ ఉంటుది దాంట్లో ఇంత ఆలుగడ్డ ఫ్రై చేసుకోవాలా ఇంకా భలే ఉంటది ఇక సాయంత్రం మరీ టేస్ట్ వస్తుది ఈ పొద్దున మనం
ఒక గంట సేపు కడిగిన తర్వాత గంట సేపు అంట
అట్లా మీకు ఇష్టామా పులిహోర
ఆ ఇష్టమేనండి దజ దర్ధోజనం చేయచ
దర్ధోజనం చేయచ్చు గడ్డ పెరుగు కావాలా అన్నం వండుకొని కొంచెం అన్నం మరీ మెత్తగా ఉండద్దు మరీ పలుకు పలుకుండకుంటా వండుకొని
అంటే కొంచెం మేతమేతే ఉంటేనే మంచుకుంటుది చలు
హుమ్ మెత్తగా ఉంటేనే మంచిగా ఉంటుంది మరి అ అన్నం వండుకొని గడ్డ పెరుగు మంచిగా అన్నంల ఉప్పు కొంచెం వేసి కలపాలి కలిపి కరివేపాకు మిరియాలు ఒక నాలుగైదు ఎండుమిర్చి కొంచెం జిలకర కొంచెం ఆవాల వేసి పోబెటాలీ అంతే అయిపోతది
మనం అది బాగాసేపటికి ఇవి తింటాం అనుకుంటే కూడా కొన్ని పాలు కలిపి కూడా పెట్టచ్చు ఇదంతా కలిపిన తర్వాత మనం పోయేసరికి అది ఇది మంచిగా తీయ్యగ ఉంటుంది కమ్మగా
పులుపు ఎక్కువ వద్దు అనుకుంటే కొన్ని పలుగలుపు కోవాలన్నట్టు హు బాగుంటది అది కూడా ఆ సరే అండి థాంక్యూ చాలా బాగు